హలో
ఆ సరే
హలో
ఆ
నా
ఊ
ఆ
ఏంది చేయట్లేదు ఏ ఇందాక ఫోను వెనకాల పెట్టుకుంటను మరి డబ్బులు అయ్యేమో కవర్ తీసాను సౌండ్ వినిపించట్లేదేమో అని మా ఇంటి పక్కన చెత్తలా ఉంటది. అప్పు ఇరవై రూపాయలకా పక్కడ పడిపోయినాయి అయ్యో ఇప్పుడు అందులోకి వెళ్ళి తీసుకోవాలి
ఎందుకే అట్లఅర్తిళ్లా
చెత్తలో సెల్ తీసుకోవాలి
ఉ తీస్కో నాకు పది రుపాలు దాంట్లో
ఏ క్యాషే ఫోన్పే లేదు
అవునా పర్లేంతాయి పది రూపాయలు తర్వాత తీసుకుంటం
ఉమ్ సరే అవులా ఉందయితే మరి కర్రీస్ ఇప్పుడు ఏమన్న వండుతున్నావా అంటి ఏనా ఆంటి ఏ వండుతున్నారా నువ్వు ఈ మధ్య అన్నం వన్ వండుతున్నావా అంటున్నా ఆ నేను మామ్మ్ వచ్చాక ఏమవండట్లే అది మానేశా
మిగితాయన్ని బానే వాత్తాయి హెయ
ఉ
మొన్న అదే తేడా లేకపోతే అన్ని బానే చెత్తన్నా అది కూడా యూట్యూబ్ లో చూసి చేసాను ఆడే బాగా చెప్లేద అన్ వినలేదు
ఆ విస్ మై ఫుడ్ సన చేద్దువు ఉదయ్ ఇన్స్టాగ్రామ్ లో మా అన్నయ్య అయి అది చూసి చేస్తాడు చికెన్ కర్రీలు అన్ని ఉ ఇంకేంటి అక్కడే ఉన్నావా వాయిస్ ఏంటి బాగ తక్కువత్తుంది
ఇలావ్
ఆ ఇప్పుడు పర్లేదు
ఈ
పప్పీ దానికి కాల్ చేసావా అ అదే ఇంక అప్పుడే ఎళ్తాం కదా రిసెప్షన్ కి మరే పొద్దునుంచి సాయంత్రం వరకు ఉండమంటుందంటగా ఉంటవా
హలో
ఆ
ఆ ఉంటారపేసి వచ్చిన కంటే అందరం ఉంటే ఉంటానే
మరి నువ్వు ఏంటే అంటే ఎళ్ళి కాలర్ దే ఇద్దరు బిజీ కదా
హు హ్మ్ చూడాలి మరి
ఇదేమో తెగ ఓన్ క్రియేషన్ చేసేసుకుందాం అని చెప్పి డ్రెస్ లో కట్ చేసేసుకుంటుంది
ఎవరు
ఇంకెవరు మనది ఉంది కదా హ్మ్ పొద్దున కాల్ చేసి ఏం చేత్తున్నావంటే హ్మ్ చెప్పు
మా మయమ్మ మొన్న ఎఓ టాప్ ఉన్ను ఇంకోటి మెటీరియల్ కొందే
మ్మ్
స్వారీ స్వారీ అది అది అది టైలర్ అనుకుంది. రేలనుకొని కుట్టేమంటుంది కుట్టేద్ది కదా పట్టుకేల్లు అంటుంది. ఎ దానికి ఫోన్‌చేసి చెప్పాను కుట్టేత్తావ అంటే ఆ తెప్పియాల
హ్మ్
మెటీరియల్ దాన్క్ రాదు కదా
అవును
హ్మ్ అందుక్నే ఎప్పుడన్నా బయటేద్దామని ఇంకోటుందిలే లేకపోతే అది చిం పుల్ దాది ఏసుకొచ్చేద్దామా అని ఆలోచిత్తున్నాను ఫోటో పెడతాం లే తర్వాత చూడు ఏ అందురూ డ్రెస్సుల్లు ఎస్ కొన్ని ఫోటో పెటన్లే గ్రూప్ లో అప్పుడు మీ డ్రెస్ఇయ్యి తగ్గట్టు హ్మ్ హు నాది సింపుల్ గా ఉంటది ఏం వర్క్ ఉండదు.
ముందేమో శారీ అనుకున్నాం మేమిద్దరమే అనుకున్నాం. శారీ ఏమన్నా కట్టుకొద్దామా అని చెప్పి అదేమో ఓ బ్లౌజ్లో ఎతికేస్ స్తుంది మీష్
హ్మ్ హు బాగానే ఉంది
ఆ ఫోటో పెట్టి బ్లా శారీ ప్లాన్ చేసాం ముందు తర్వాత మళ్ళీ మీరు వద్దన్నారు కదా ఇద్దరు
నేనేమోద్దన్లేదు నాకు అళ్ చెప్ప చెప్పలేదు.
ఆ అంటే అలా ఎసుకెళ్తే బాగోదేమో అంటున్నారంట అందుకని
ఎవరన్నరు
ఆ టెలికాలర్ దే
ఆహా ఓకే ఓకే హ్మ్ నాకు ఆళ్ళు చెప్పే చెప్పలేదు నేను అన్నాను మొత్తం అందరు డిసైడ్ అయ్యారు లాస్ట్ మనమే చెప్పండే అన్నాను. ఎందుకంటే నేను నువ్వే అంటాన్ తప్పించి
మరి శారీ అయితే కట్టుకొత్తావా
ఆఆ ఆ అక్కడికి వచ్చే కట్టుకుంటాను కావాలంటే ఇంగ నుంచి
హ్మ్
హ్మ్
అదే అదే అనుకుంది ఏంటి ఇక్కడ నుంచి డ్రెస్ పట్టుకెళ్ళిపోయి అక్కడ రెడీ అయ్యి మళ్ళ ఇక్కడ నుంచి మామూలు డ్రెస్ లో వచ్చేయెచ్చు అని చెప్ మేమ్ హోటల్ ప్లాన్లు యేసేసుకున్నాం ఖాళీగా ఉన్నాం మేము
పోన్లే ఫైనల్గా ప్లాన్ డిసైడ్ చేయండి యెసినగా
మరి గిఫ్ట్స్ ఏంటి ఫ్రేము
ఆహా ఇట్లా నేనే మనుకుంటున్నానంటే ఇదేంది ఫ్రేమ్ ఓకే
ఉమ్
తర్వాత ఫ్రేమిస్తే సరిపోదంటావా
ఫ్రేము దాంతో పాటు ఇంకోటి డిన్నర్ సెట్ ఏమో అంటుంది అది
చూద్దాం మరి ప్లాన్ గా మంచిగ ఇయ్యండి అప్పుడప్పుడు అంటే ఏది అవ్వదు
మ్మ్ మన నలుగురిమే అయితే సరిపోదు ఇంకెవరన్న దొరికితే మనకు మిక్స్ మనం కోనేయి వొచ్చు దానికి మిక్సీ ఒక ప్రేము
అవునా కొంచం స్టాండడ్ గా ఉన్నాం
ఆ ఇంకా హైదరాబాద్ అమ్మాయి ఏటు బోయిందో తెలీదు అసలు మళ్ళీ మనకి టచ్ లో గూడా లేదది దానికి ఫోన్ జేసి మాట్లాడదాం అనుకుంటున్నా గాని మాట్లాడట్లే
మాట్లాడదామని చేసిన ఎక్కువసేపు మా ట్లాడతలేదు సరే ఒకసారి చేసి మాట్లాడు మీ అంత ఒకటి అయిపోయారు యెళ్ళిపోయారు అంటది తర్వాత
అవును అబ్బ సరేనే ముందు సెప్తానంటే పప్పిది పప్పిది
మాట్లాడు మామూలుగా ఇలాగా యెళ్దామే రా వే అని చెప్పి అడుగు నువ్వు సరేనా పప్పి చెప్తదిలే అది అది అందరికి ఒకేసారి చెప్తది ఇంకా మనకే చెప్పలేదు అది మనమే అడుకుంటున్నాం దాన్ని ఎప్పుడు రావాలని
పెట్టింది కదా చూసిందో చూడలేదో కూడా రిప్లై కూడా ఇవ్వలేదు
ఉమ్ అవును అది విధిండదా ఈ లోపు నువ్వు దీనికి మహాదానికి ఫోన్ జేసి మాట్లాడు మా ఆహా చెప్తనా
పర్లేదు మేము ఇంటి ముందు అలాగే పేర్లు చెప్పేసుకున్నాము తర్వాత మళ్ళీ మీ అందరి పేర్లు చెప్పేసాం మేము అయితే
అవునా పోనీలే అయితేని మామూలు ఇగ మాట్లాడు ఫోన్ జేసి ఇలాగా యెళ్దాము మా ఏం చెప్పలేదు ఇంక ఎవరికి ఫోన్ చేయలేదు దగ్గరకి వచ్చి చెప్తాదంట మేమే అడుగాం ఫోన్ జేసి దాన్ని అని జెప్పి అడుగు దా ఈ లోపల అని జెప్పి అను దానికి పిల్ల అంటున్నారే నాకు అర్థం గాట్లేదు మ కద తిల్లినా సార అడి
అదే ఫోన్ జేత్తె తెలుస్తదింకా
పిల్లను అడక్కు మళ్ళ అడిగావని నీమీద అడిపోత
ఆ మాములుగా దీని గురించే చెప్తాను ఊరికొత్తదా లేదా అని అగు అడుగుతాను
మొన్నా ఏలూరు జాతర కెళ్ళాం గదా
ఉమ్
అప్పుడు అక్కడ మా రిలేటివ్స్ ఉంటారు కదా ఆళ్ళు చెప్పారు ఇలాగా పెళ్ళంట కదా నీకేమన్నా చెప్పిందా అని పెళ్ళెంటి నాకు తెలీదు అన్నాను భీమవరం అంట ఎవరో సాఫ్ట్వేర్ అంట ఏదేదో జెప్పారు చెప్తే నేనింకా అవునా తెలీదు నాకు గూడ బొత్తిగా మాట్లాడతలేము ఎవరితోను అన్నాను అంతే ఇంగేం మాట్లాడ దీనికి చెప్తనేమో ఇది అంటుంది అవునే అంటే మరి నాకు చెప్పలేదంటే నువ్వేగ చెప్పెదు అనావు అంటది ఇది
ఆమ్ మొన్న ఎప్పుడో కాని మాట్లాడితే కాన్ఫరెన్స్ లో నేనే అడిగాను అప్పుడు దాన్నే తనతో మాట్లాడుతున్నావా ఇంకా అని అంటే అదేం మాట్లాడారు తర్వతా మళ్ళి అదంటుంది మందే లే ఇదిగో ఇలా చూతున్నారంటే అందుకని అది ఫీల్ అయింది అని అంటుంది
ఉహుమ్
ఆ
చూడు మరి మాట్లాడు ఒకసారి
ఉమ్ మాట్లాడుతాను ఇగా
అమ్
ఆ గిఫ్ట్ లు ఏం కొంటామో తెలిదు
ఉహుమ్ అప్పటిప్పుడు కోనేదాం లే ఏదోటి ఏం చె
ఆం ఆమ్
ఉమ్ ఉమ్
ఇంకా ఇంకా వుంది టైము
ఉమ్
సరే లే
ఎంటి
లేదు ఇంకా నడుతున్నావా కూర్చున్నావా
నడుతున్నానా నో కూర్చున్నాను నే బయట కుర్చున్నాను లోపలికి ఇప్పుడు వచ్చాను
ఉహుమ్
ఉమ్ వాళ్ళు అయాకే వెళ్ళానులే అయిపోది
ఆహుమ్
అమ్ హలో హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ హలో హలో నమస్తే
ఆగలేదు వాయిసు వినిపిస్తుందే
అవునా మరి మా కెళ్ళా
అమ్
ఉమ్ చెప్పు
ఎన్ని సెకండ్స్ అయింది
అయిపోయింది టేన్ అయిపోయింది కటేయి
ఆమ్ సరే